ఆ హలో చెప్పురా
ఎలా ఉన్నాన్నయ్య
ఏందీ
ఎలా ఉన్నావ్ అన్నయ్య
బానే ఉన్నా
మ్ ఆ ఎల్నా హాస్టల్కి హాస్టల్కి ఎల్నా
అ ఏం చదివినవరా ఏం చదువుతున్నావ్ బుక్ లు ఏమున్నాయి అసలే బుక్లల్లల్లా సగం సగం గెలికి నువ్ సంకేతాలు చూసుకోవాలనిప్ప చూసిన బుక్ ఏం లేదు నేన్ బుక్ ఇత్తవా నాకు
ఆ బుక్కిస్త ఏమ్ బుక్ కావాలి
ఒక తెల్ల కం తెల్ల కాపీ కావాలని అడిగితే రియల్గానే తెల్ల కాపి కావాలి నాకు ఒకటి రాయాల అనుకుంటున్నా బుక్ ఇత్తావ నాకు
దానికోసంమే ఇంట్లాడుతున్నావా
ఆ దానికోసమే ఇప్పటివరకే ఎతుకులాడుతున్నా నువ్వు అన్ని సగం సగం ‌సగం గెలికిినావు నేను రాత్తాం అంటే అది బావుండు నువ్వు సగం రాసినావు కదా ఎన్ని బుక్ లయినాయి నీకు ఒక బుక్ పోయిందన్నవు రెండు బుక్ లు ఉన్నాయా లేకపోతే ఎన్ని బుక్ లుఉన్నాయి
నాకు మొత్తం మూడు బుక్లు పెట్ట తర్వాత అయితే డాడీ ఒక బుక్ తీసుకున్నాడు
మా నాన తీసుకుంటడు
తర్వాత డాడీ బుక్ నేను తీసుకున్నా
డాడి బుక్ నువ్వు తీసుకున్నావు ఓకే అయితే మూడు బుక్కులు ఉన్నాయన్న ఏదనా ఒక బుక్ నాకు ఇస్తావా దొరకబట్టి
ఏం కాదు ఎగ్జామ్స్ ఉన్నాయి గా అన్నయా
ఒక బుక్ రా అనడిగానే చూడు ఒకసారి నా బు ఇంటికాడ వదిలె అసలే ఒక్కటే ఒక బుక్ పెన్ను కూడా ఉన్నాది ఆ అది ఒకట్టి పైథాన్ అది ప్రిపేర్ అవుతాం అనుకున్న డాటా అండ్ రీ స్టార్ట్ చేసి చూద్దం అనుకున్న వీడియోల దానికోసం ఒక సపరేట్ బుక్ తెర్లకమ్మ బుక్ కావాల అనుకుంటున్నా
ఇంకేమి బుక్స్ కావాలి
ఒక్క బుక్ కావాలి నాకు తెల్లగా తెల్ల బుక్ అంటే ఏమి రాయ రాసి ఉండదు దాం అది ఒకటి కావాలి నాకు దాంట్లో అన్నీ రాసి ఉన్నది
ఆ ఇంట్లొఎడతా చూస్తా నేను ఆ గణేష్ ఇంట ఉందే ఆ ఫోన్ చేసాండు
ఆ మాట్లాడిండ ఏమన్నా
మాట్లాడిండు
అని ఏం చెప్తా అన్న టా ఈస ట్రాంక్ ఎంత చదివినవా అది
ఆ అడిగిన ఆ ఇగ అంతె అడిగినకాని మాట్లాడిండు ఆ గణేష్ తీస్ యా అ ఒక హాస్పిటల్ బెడ్ యర్డ్ తెలుసా నీకు
తెలుసు తెలు సది అప్పుడు ఎట్లాఉన్న ఇప్పుడు ఎట్లుఉన్నా అడిగినావా
హ్మ్
ఆ ఏం చెత్తా అన్నాడు గణేష్
గణేష్ ఇప్పు ఇప్పుడు ఖాళీగానే ఉన్నాడు ఇంతవంద మా మా మాట్లాడ
మాట్లాడినావా
ఆ టెర్రస్ ఎక్కి ఉన్నాడు గణేష్ ఫోన్ చేసా ఇంతందిక టెర్రస్ ఎక్కి ఉన్నాడు
ఆ
సూరతి లో వాంట సౌండ్ డిస్టర్బెన్స్ కాకుండా
టెర్రస్ ఎక్కి మాట్లాడింది చదువుకుంటాను గైడ్ ఏం చేస్తాండట అక్కడ ఎ కోర్సు అని చెప్పిండా ఆడు
చదువుకుడాను కాదు ఫోన్ మాట్లాడదామని ఎతిండు ఆ పైకి ఎక్కిండు ఇంకా నేను అడిగేసా
ఆ
హ్మ్ ఇంగ ఏం తిన్నావా ఏం కర్రీ
ఆ తిన్న ఇంకా తినలే పప్పుషారు ఉండింది ఇప్పుడు మా మమ్మీ నువ్వు బచాల్ తినవా ఏం కూర
ఆ ఇంకా అదే పొద్దుగాలే కూడా ప పప్పుచారు పప్పు చేసింది ఇక్కడ కూడా
ఆ సరేలే అ ఏం చేస్తా అదే క్వశ్చన్ నన్ను అడుగు ఇప్పుడు ఏం చేస్తాను ఎగ్జామ్ లో ఎక్కవరకు వచ్చింది పేపర్లు ఎర్రవై ఎనిమిది తరికే కదా ఎగ్జామ్ ఇప్పుడు ఇరవై మూడు ఇరవై నాలుగు రేపూ ఇరవై తొమ్మిది తారీ ఇవై తొమ్మిదొ తారీకు ఫస్ట్ ఏం చదువుకున్నావు ఏది కంప్లీట్ ఎన్ని సబ్జెక్ట్ కంప్లీట్ అయినాయి ఒక వారం రజులు లేవు అలా ఐదు రోజులు ఉన్నాయి ఎన్ని సబ్జెక్ట్లు కంప్లీట్ అయినా మొత్తం
ఉన్నాయి సబ్జెక్ట్స్ ఇంకా రెండు టాపిక్స్ కి అది బుక్స్ లేకా నేను గూగుల్
హ్మ్ ఆ
తో ఇది చదువుతున్నా
గూగుల్ తో చదువుతున్నా కానీ ఆక్కడా నువ్వు రాశీద్ డాక్టర్ అద్ర తనేవేంద్ర
రైటింగే అట్లా
ఆ ఏం చదినావు చాప్టర్ ఎంత కంప్లీట్ అయింది చెప్పు ఒకసారి నువ్ ఎన్ని సబ్జెక్ట్లున్నాయి చెప్పు మొత్తం
ఏన్ సబ్జెక్ట్స్ని కని వదిలేయి
చెప్పు చెప్పు అదొకటి చెప్పకుండా అక్క చెపోదు ఎన్ని సబ్జెక్ట్లు ఉన్నావా యాక్టింగ్ చేసినావ ఎలా చదివినవా లేకపోతే ఖాళీగా పండుకునే ఉన్నావా
అ చదివినా చదివినా
ఎన్ని ఎన్ని సబ్జెక్ట్లున్నాయి చెప్పు రా
ఇంక అప్పుడు చెప్పినాగా
ఐదు సబ్జెక్ట్ ఏడా వీడు వీడు ఇప్పుడు వడిసిన అంటే ఇక అందరూ బ్యాక్ లాక్ ఉంటది ఇగా ఎప్పుడు జీవితాంతం ఉంటది కాలేజ్ కంప్లీట్ అయ్యే ముందు అన్ని క్లియర్ చేసుకోవాలి రా ఏది పడితే చదువుతున్నట్టు యాక్షన్ చెయ్యొద్దు ఎప్పుడు
ఆ చదువుతా నేను ఇప్పుడు
ఆ
ఆ
అత్తమ్మ ఇప్పటివరకు ఫోన్ చేసిందిరా నేను కట్ చేసిన
అవునా
ఆ మాట్లాడతా ఫోన్ చేసిన వాళ్లకి
ఆహా ఏం చేస్తున్నావు మరి
నేనా నేనేం లేదు అత్త మళ్లీ ఫోన్ చేస్తాంది
ఎత్తరాదు ఇగ మరి
ఆ
ఒక ఎత్తరాదుగా ఇప్పుడు
మాట్లాడతానము కదా మనం కొద్దిసేపు
ఈ ఒకటి చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఎ వద్దు క్కడున్నావ్ ఇప్పుడు
దూరంలో ఉన్నా అమేగా అల్లాకి
అవునా అయితే కొద్దిసేపు ఆగరాదు ఒక ఫైవ్ మినిట్స్ ఆ ఇప్పుడు ఇసుక దగ్గర ఉన్నాం ఇసుకలో ఉన్నాం బాగా ఉష్కుంది
ఎందుకుష్కుంది రా వర్షం పడి ఉష్కెందుకు ఉంటది
ఉష్కలో ఉన్న నేను లైట్ లైట్గా వర్షం పడుతుంది బయటికి వచ్చా
ఆ బయటికి వచ్చా అదేం భాష రా బయటికి వచ్చినవా సరే
ఖమ్మంలో స్లాంగ్ ఇలా ఉంటది
అంతేనా ఖమ్మంలో స్లాంగ్ అంటే ఒక్క నాల్-నాలుగు సంవత్సరాలు ఉండారుకు ఖమ్మం మోనివి నువ్వుఅయిపోతావా మొత్తం
ఆ కాదు మా అది పక్కన వ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటే
ఆ మాట్లాడుతుంటే అలానే ఉంటా ఓకే అలా ఇలా నువ్వు భాషలు మార్షినవ్గా తెలుగే మార్తానవుగా ఖమ్మం కాకుండా ఆంధ్రాకి పోవాల్నా ఆ చెప్పురా ఇగ
ఉమ్
ఇగా నువ్వు మళ్ళీ రోజు ఏం చేస్తున్నావు డైలీ పొద్దున్న రాత్రి వరకు ఏం చేసినావ్ నిన్న చెప్పు ఒకసారి అది జస్ట్ ఎంక్వయిరీ ఎందుకంటే మనమీదే ఎంక్వయిరీ కాదు ఇంక్వే కాదు రియల్గా చెప్పు ఏం చేసినవో అది రియల్ గా చెప్పు చెప్పకు ఆ మమ్మీ నుంచి డాడీ నుంచి ఇంక్వేరీ నన్ను అడిగినవా నువ్ వీడు ఏం చేస్తాండు చదువుతనే చదవట్లేడా ఏం చెప్తాండని ఒకసారి చేసి అడిగింది నువ్వు క్లారిటీగా నువ్వు ఆన్సర్ చెప్తే ఆ ఆన్సర్ నువ్వు కరెక్ట్ గా చెప్తే ఆ కరెక్ట్ చెప్తే డాడి వాళ్ళ చెప్పి రిచ్చి పెడతా ఇది మల్ల ఎట్ల నేను అన్న గదా అని ఉట్టిగా చెప్పకు కరెక్ట్ చెప్పు ఏం చదివినవు ఏం చేసినవు పొద్దున్న ఏం చేసినవు పొద్దున్న ఎప్పుడు లేసినవు ఎప్పుడు టిఫిన్ చేస్ ఏం చేసినవు ప్రతి ఒకటి చెప్పు ఇంగా సో సో మాట్లాడకు ఇగా రియల్ గా చెప్పు ఏం చేసినవు పొద్దున్న
పొద్దున లేసినా నేను ఆ ఒక సబ్జెక్ట్ పట్టుకున్నా సబ్జెక్ట్ ఒకటి టాపిక్ పట్టుకున్నా సోషల్ అండ్ ప్రివెంటివ్ ఫార్ మసి
ఆ సోషల్ అండ్ ప్రివెంటివ్ ప్రాస్మసి ఓకే ఆ
అండ్ అలా ఓ ఒక వన్ యూనిట్ పొద్దుగాల చూసుకున్నా వచ్చింది మళ్ళ నైట్ చూసు చూసుకుంటా ఉంటే ఇగా చూసుకున్నా ఇంకో సబ్జెక్ట్ అంటే
ఒకటే సబ్జెక్ట్ లో ఒక ఒక చాప్టరే కదా ఒక సబ్జెక్ట్ ల
ఒక యూనిట్టు పొద్దుగాల చూసుకుంది పొద్దుగాల లేసి
ఆ ఒక యూనిటా ఆ ఎగ్జామ్ ఐదు రోజులు పెట్టుకోని ఒక యూనిటా
తర్వాత ఇంకో యూనిట్ ఇంకో సబ్జెక్ట్ ల ఇంకో యూనిట్ తర్వాత ఇంకో దాన్లో చూసుకున్నా
అర్ధంగాలే రోజుకి ఎంత చదువుతున్నవు ఏం చదువుతున్నవు ఒక క్లారిటీ ఉందా నీకైనా ఏముంది చెప్పు ఏమై సబ్జెక్ట్ లో ఎన్నేన్ని చాప్టర్ లు కంప్లీట్ చేసినవు ప్రతి మొత్తం ఏడన్నావ్ కదా
ఆ ఏ ఏడు కాదు ఇప్పుడున్న సబ్జెక్ట్స్ ఫోర్ సబ్జెక్ట్స్
ఫోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఆ ఏడని చెప్ ఎవ్వరు
ఆ అది వేరే ఇంటర్నల్ అప్పుడు ఉన్నాయి అవి వేరు
అయి వేరా ఓకే అవే నాలుగు నాలుగు ఇట్లా ఎన్ని సదివినవు ఎన్ని ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేసినవు ఒక చాప్టర్ ఒక ఎన్ని దాంట్ల అన్ని చాప్టర్ రెండు ఎన్ని ఉన్నయి చెప్పారా
ఒక సబ్జెక్ట్ లో ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ఫైవ్ యూనిట్స్ ప్రతి సబ్జెక్ట్ లో
ఫైవ్ యూనిట్స్ ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్ లా ఆ ఎన్ని స ఏ ఏమెమ్ సబ్జెక్ట్ లు పూర్తిగా కంప్లీట్ చేసినవు చెప్పు కాదు ఏమ ఏమేమి సబ్జెక్ట్ పూర్తిగా కంప్లీట్ చేసినవు చెప్పు
నేను బయోస్టాటిక్స్ లో ఫోర్ యూనిట్స్ ఏసుకున్నా ఫోర్ యూనిట్స్ చూసుకున్నా వ ఒక ఒక యూనిట్ చూడలేదు ఇంకా వన్ యూనిట్ చూసుకోలేదు గంతే ఆ ఇంకో సోషల్ అండ్ ప్రివెం సోషల్ అండ్ ప్రివెంటివ్ ఫార్మసీలో ఆ అలా ఫోర్ యూనిట్స్ దగ్గర దగ్గర ఫోర్ యూనిట్స్ కంప్లీట్ చేసినా ఇంకో టూ ఇంకో టూ సబ్జెక్ట్స్ టూ సబ్జెక్ట్స్ ఉన్నాయిగా అది నాకు అది టాపిక్స్ లో అంటే ఉమ్
నీకు ఆ గీతి గీతికను అడిగినవుగా నీ వాట్స్ అప్ లో చూసిన వచ్చి ఇంటికాడ ఉన్నప్పుడు గీతిక ఆమెను అడిగినవు కదా నువ్వు
అంత డిఫ పంపించింది కానీ అంత ఎట్ట్ ఎట్టో ఉన్నాయి ఈ రైటింగ్ లెక్క లేదు అన్నీ ప్రింటర్ లెక్క అనిపిస్తున్నాయి ప్రింటర్ లెక్క ఉంటే నాకు అవి
ప్రింటెడ్ లెక్క ఉంటే చదవబుద్ధి కాదా చిన్నప్పటి నుంచి బుక్ ప్రింటెడ్ బుక్ చదువుకుంట్టు ఎట్లా చదివినవ్ మారి
ఆహా ఇవి అయితే కొంచెం ఆ మనకు అర్థమయ్యేటట్టు ఉన్నాయి
సోది చెప్పకు రా నువ్వు చిన్నప్పటి నుంచి టెన్త్ ఎగ్జామ్ పాస్ అయినప్పటి నుంచి ప్రింటెడ్ బుక్ లే చదివినవ్ కదా ఇప్పుడు కొత్తగా ప్రిమిటెడ్ వద్దంటున్నావు
ఆహా ఇది టాపిక్ ఇంతవరకు అన్నటట్లు ఉంటది అన్నట్టు అనుకున్నా
అట్లా నా రెండు సబ్జెక్టులు ఇక్క క్లియర్ చేయదా నాలుగు సబ్జెక్టులు ఉన్నాయన్నాడు
ఆ ఇప్పుడు ఇప్పుడు ఉన్న రెగ్యులర్ క్లియర్ చేస్తా చదువుతా అది ఆ గూగుల్ ఆ ఏ చదుతుది పంపించింది
హ
ఏం చేస్తున్నావ్
మమ్మీ డాడీ ఫోన్ డాడీ ఇంటర్ లింక్ చూతుండు
ఆ ఇ ఇట్ ఇంట్లోకి వెళ్ళకు
మామ్మ సీరియల్ చూస్తుంది
ఇంట్లోకి మా ఇంట్లోకి వెళ్ళకు
ఆహా ఆ మమ్మీ సీరియల్ చూస్తుంది
అవునా
వచ్చింద పొద్దున్న నుంచి రాత్రి వరకు సీరియల్ చూడకుంటే ఉండదు
ఉ మమ్మకి ఫోన్ లేక అంతే
ఆ
మమ్మకి నిన్న నడుము నొప్పి బాగా వచ్చింది
ఆ రైటే రైటే రా
అంటే ఆ టాబ్లెట్ నిన్న ఏమే ఇచ్చింది తెలుసా ఆ టాబ్లెట్ ఒకటి నొప్పుల గోలికి అది ఇచ్చింది దాని తర్వాత ఇంకోటి ఇంకోటి వేసుకోనేది అది వేరే వే అంటే ఆ వేసుకున్నాక మ్యూకస్ డ్యామేజ్ కాకుండా దానికి ఒక టాబ్లెట్ ఇచ్చింది చూసినా ఆ ట్యాబ్లెట్ చూడు టీవి దగ్గర ఉన్నాయి
మమ్మీ సీరియల్ చూస్తే అన్ని రోగాలు తగ్గుతాయి రా నిజంగా
ఆమెకు చాయ్ ఉంటే చాలు
చాయ్ కాదు చాయ్ తోటి సీరియల్ ఉండాలె
అవునవును
ఉ సరేనా
ఏం చేస్తున్నావ్
మల్ల ఖాళీనే అయితే